నమస్కారం ఆ చెప్పండి మేం కూడ్ లేదండి కాలి ఉన్నా
అండి
అండి తింటామండి ఈ రోజు టాపిక్ వచ్చేసి మీరు డి సి పి యు ఆఫీస్ గురించి మాట్లాడుకున్నారు మట్రి బ ఓకే మ్యారేజ్ గురించి మాట్లాడుకుందామండి పెళ్ళి అంటే ఒకటేసారి వస్తది కదా
ఓకే అండి మాట్లాడుకుందాం
పళ్ళి పె పెళ్ళి మీద ఒపీనియన్ ఏంటిదండి మీకు
పెళ్ళి అంటే లైఫ్ లో ఒక్కసారే జరిగేది కదండి
ఉమ్ అవును
ఎ అంటే చేసుకున్న వాడు ఎట్లాంటివాన్ని చేసుకోవాలంటే లైఫ్ లాంగ్ మనని భరించే వాన్ పెళ్లి చేసుకోవాలండి
వారి అసలు ఎవరున్నారండి అసలు అబ్బాయిలు అట్లా ఉన్నారా తాగుబోతోళ్లు అంతా ఇంకో అమ్మాయి ఉన్నా ఇంకో అమ్మాయి దగ్గరకి పోతరు కాని
అమ్మాయిలు ఏమైనా సరిగ్గా ఉన్నారా అండి అమ్మాయిలు సరిగ్గా ఉండుంటే అబ్బాయిలు కూడా ఓకే ఉంటు అండి అమ్మాయిలు అట్లనే ఉన్నారు అబ్బాయిలు అట్లనే ఉన్నారు కదా అండి
అవును అది కూడా కరక్ట్ ఇంటస్ట్ అమ్మాయి కరెక్ట్ ఉంటే నువ్వు చేయకంటే ఆళ్ళు కూడా చేయరు హ్మ్
ఇప్పుడు మనమే తప్పు చేసుకుంటా వాళ్
అవును నేనైతే మంచి హస్బెండ్ రావాలను ప్రొద్దున అండి
నాకు మంచి హస్బెండ్ రాకపోయినా నన్ను అర్థం చేసుకునేటోడు వస్తే చాలండి
మ్మ్ మంచి క్యారెక్టర్ లేకపోయినా మనం మార్చుకోవచ్చు అండి చెప్పండి పెళ్ళి ఒకటేసారి కాబట్టి నేను గ్రాండ్గా చేసుకోవాల అనుకుంటున్నా అండి
నేను కూడా పిచ్చ గ్రాండ్ గా చేసుకుంటా అండి కానీ నాకు లవ్ కమ్ అరేంజ్ అంటే చాలా ఇష్టం మండి
అవునా అండి
ప్రేమించిన వారిని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేేసుకోవడం
నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయినా అండి
అవునా అండి ఏ క్యాస్ట్ మీ క్యాస్ట్ వాళ్ళనే చేసుకుంటారా అండి లేదా వేరే ఏదైనా చూసుకుంటారా
లేదు మన క్యాస్ట్ వాళ్లనే చేస్ కుంటా ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజే చేసుకుంటా లవ్ అస్సలే చేసుకోను ఎందుకంటే మ్మ్ అరెంజ్ లో లవ్ ఉంటది కదండి అట్లా అనేసి నేను అరెంజే మా పేరెంట్స్గా మా పేరెంట్స్ తెచ్చిన సంబంధం కన్నా మా అత్తమామల తెచ్చిందే చేసుకోవాలని ఫిక్స్ అయిన చిన్నప్పటి నుండి
అవునా అండి
మ్మ్ ఎందుకంటే నన్ను ఎక్కువ వాళ్ళే చూసుకున్నారు కాబట్టి వాళ్ళకే ఆ చాయిస్ ఇస్తా అని చిన్నప్పుడే అనుకున్నా అండి అంటే బైట బై బయట వాళ్లనే చేసుకుంటా ఆ అంతే వాళ్ళకి నచ్చితనే చేస్ కుంటున్నారు మ్మ్ లవ్ అంటే అసల్ చేయను చెయ్యను ఇప్పుడున్ ఇప్పుడు ఎవరు వచ్చి లవ్ చేస్తా అన్నా నేను వద్దనే చెప్తా
అంటే నేను లవ్ కమ్ అరేంజ్ అని ఎందుకంటున్నా అంటే మనం ఇన్ని రోజులు లవ్ చేస్తే వాడు మన మనకి వాని గురించి ఏం తెలుసు వాడికి మన గురించి తెలుసు కాబట్టి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటది కదా అండి అట్లా ఇంట్ అదేలవుని ఇంట్లో ఒప్పించి చేసు
ది అట్లా నుండి ఒక సైడ్ మళ్ళీ తర్వాత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే చిన్న ప్పటి నుంచి నేను బర్త్డే కూడా జరుపుకోలేదు మొన్న మొన్న మా వొదిన వాళ్ళు కట్ కేక్ కట్ చేపించుండ్రు అందుకే పెళ్లి గ్రాండ్ గా చేసుకొని ఫ అందరికి మా చుట్టాలు అందరికి చూపెట్ అలా నవేక్వ డ్రైంగ్ మ ఉ
ఆ అవునా
మనం వాల్యూ లేదన్న వాళ్ళ కాడ మనం గ్రాండ్ గా చేసుకుంటే వాళ్ళకి తెలుస్తాందండి హ్మ్మ్
అరేంజ్ మ్యారేజ్ అయితే మ్యారేజ్ చేసుకున్నాక లవ్ స్టార్ట్ అయితది లవ్ మ్యారజయితే లవ్ ఉన్నంకానే మ్యారేజ్ అ యితది
అ అప్పుడు కొంచెం ఫ్రీ ఉంటారు ఇప్పుడు కొంచెం అ కంఫర్టబుల్ ఉంటారు అంతే తేడా సర్చ్ ఇంగ్ చెయాలి నా డిగ్రీ అయిపోయిడాంతో ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంట జాబ్ చేసినాకనే వేసుకుంటాను నేను ఖచ్చితంగా అవును అంతే మన ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మనం క్వశ్చన్ చేయొద్దు ఏ ఏం చేయదు అనేసి
అవును
హ్మ్మ్ మీదండి ఎప్పుడు చేసుకుంటారు అను ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా వాడు చదువాలి మళ్ళీ పెళ్ళి అంటే సలు పైసలు ఏడివి మా వాళ్ళయితే పందిరి వేయడానికి కూడా పైసలు ఉ అందుకే నేనే మా అత్త వాళ్ళకి చఛాలెంజ్ చేస్తా అంటే మా అమ్మీ వాళ్ళ సైడ్ చుట్టాలకి వాళ్ళకి ఛాలెంజ్ చేసినాను నేను నేను సంపాదించిన పైసలతోనే కట్నం ఇచ్చుకుంటాను అనేసి హ్మ్మ్ వాళ్ళందరి ముందు నేను ఖచ్చితంగా నేను జాబు చేసిన పైసలతో పక్కకు తీసుకొని అవ్వే కట్నంగా ఇయ్యాలి అని మరి నువ్వు ఎట్లా చేసుకున్నావ్ అట్లనే చేసుకుంటా ఉడి
మంచి ఐడియా అండి
చేసుకుంటే వస్తారు కద రోజు వేసుకోవాలని అనిపిత్తారు ఆ అంత కేర్ఫుల్ కూడా ఏదేక్కడనేసి మీ మ్యారేజ్ కూడా ఎక్కడ వేసుకోవాలని ప్లాన్ అడుగున్నా అను ఎంతిస్తావ్
మపిస్ ఉందా మొత్తం పెళ్ళి ఎట్లా చేసుకోవాలో ప్లాన్ ముందే వేసు పోలంటున్నా ఎందుకంటే మళ్ళ మళ్ళ అది గజి బిజి అవుతుంది ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాం అనుకో మంచిగా అవుతది అనే
అవును కానీ మనం ప్లాన్ చేసుకోవడం ఓకే అని దాని మీద కరెక్ట్ గా మనం గట్టిగా నిలబడాలి లేదంటే మనం నార్మల్గా అనుకుంటే అసలు కాదండి ఇది
అవునండి మనం గట్టిగా కూడా ఫిక్స్ కావద్దా జరగవు ఒక్కొక్కొక్కసారి ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తా అన్నా నేను చేయననే చెప్తాండి ఎందుక ఆరెంజ్ మ్యారేజ్ అని పిక్సయిన కానీ మా ఫ్రెండ్స్ అందరు ఏమంటరంటే నువు ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటవు జూడు అట్ల అంటవు అన్లనే నిజంగా చేసుకుంటవా అని అంటరు విన్పిస్తందండి వినిపిస్తలే మీరు గని
విన్పిసుందా
హలో హు వినిపిస్తుందండి హ మీ ఫ్రెండ్స్ ఎట్లా అండి అరేంజ్ చేసుకుంటున్నావా అంటే మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటూరు లవ్ చేసుకుంటా అనుకుంటురా అరేంజ
నన్ను కూడా అట్లనే అండేది లవ్ మ్యారేజ్ చేసుకుంటావు అని
ఆ అదే అంటే ఒపిక్ చేస్కోవాలి
ఒకవేళ మా ఇంట్లో నాకు అరేంజ్ మ్యారేజ్ చేసిన ఒక అబ్బాయిని చూపించిన వాడితోని ఒక వన్ టూ ఇయర్స్ ట్రావెల్ చేసి లవ్ చేసిన తర్వాత నే పెళ్లి చేసుకుంటా
అది కూడా కరెక్ట్ టె అండి అట్లా చేసినా బేటరే నేను అట్లానే అనుకున్నా
అట్లనే చేస్తా అండి
అప్పుడైనా ఆయన గురించి మొత్తం తెలుస్తాది చేసుకోవచ్చు ఉమ్ అవున నన్ను కొందరు పెళ్లి కోసం నాటిస్తారండి
లెండి
కొందరు చిన్న పిల్లలకైతే ఎయిటీన్ ఇయర్స్ కే చేస్తారండి అట్లా కోపం వస్తుంది అట్లా
వాళ్ళకి నచ్చుతదో నచ్చదొ ఓకే అని ఆలోచిస్తారో ఆలోచించారో అని కొంతమంది అమ్మాయిలు కూడా అట్ల ఎట్లా చేసుకుంటారేమో అండి చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేసుకని
నేను మొన్న చూసినా అండి నా ఏజ్ అమ్మాయి ఆయన అంకుల్లా ఉండు
ఉ
థర్టీ ఇయర్స్ మో ఆయనకి గట్ల సెట్ అయితదా అండి ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్ ల మస్ తలే ఆయనే ఒక ఫాదర్ ఒక డాటర్ లా ఉన్నారు
ఆ
అట్లాంటిది వాళ్ళకి చేసిరు ఆ అబ్బాయికి అస్తి ఉంది అని చేసిరంట ఆస్తి ఏం చేసుకుంటారండి నాక్ అర్థంకాదు అబ్బాయి మంచిగా ఉండాలి గని అమ్మాయిని చూసుకోవాలి కని ఆ ఇయాల రేపట్లా ఆస్తుంటే ఆయన సాదుతారు యాక్సిడెంట్ అయితది అప్పుడు ఏం చేత్తరు కదండి అంటే ఒ ఒక హస్బెండ్ కి యాక్సిడెంట్ అయితది అమ్మాయి కళ్ళ మీద నిలబడనప్పుడు ఆ అమ్మాయి అనాధ లెక్క అయిపోతాయి కదా
అబత యంగ్ కూడా యాడెంట్ యాక్సిడెంట్ అనేది
అవును ఉ కంటే అమ్మాయి కళ్లా పైన నిలబడి ఉంటే ఏదేమైనా ఉండొచ్చు గట్టిగా స్ట్రాంగ్ ఉ
ఇంకా అండి
ఇంకా పెిళ్ల అనేది ఆ అమైకి ఇష్టంలేదు పేరెంట్స్ పేరెంట్స్ కోసం చేసుకుంది ఏ పైరేంట్స్ బలవంతంగా ఏస్తే చేసుకున్నా ఆ అమ్మాయికి మెచ్చురిటీ కూడా లేదు అంట ముకాండి
చెప్పండి
చెప్పాలండి మెచ్యూరిటీ ఎక్కువలేదు అంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయింది ఉంటే ఇంటర్ అయిపోగనేజేశి ఓకే అండి ఇంతర్తో అయిపోయింది సమాప్తం